హలో
హలో
ఆ చెప్పండి
ఏవండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి తినేసీ గమ్మున ఉండు
గాట్టికి మాట్లాడడానికి
తినేసి గమ్మన ఉన్నాముండి
ఓకే ఓకే ఓకే
మీరేం చేస్తున్నారు బిర్యానీ తిన్నామండి
ఎప్పడకు నాలుగు
అవును
మీరు పడుకుంటు రాండి
నిద్దర వచ్చినట్టు ఉంది. కానీ రావడం లేదండి
పడుకోండి కాసేపు తర్వాత ఒక ఫోర్ ఓ క్లాక్కిి పండుకొన్నా ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్
పనుందండి మాకు
ఏం పని
ఉంది రండి
చెప్పండి ఏమిటో
మా ఫ్రెండ్స్ తో ఫోన్ కాల్ మాట్లాడాలి
మాట్లాడవచ్చులేంటే ఫోన్ కాల్కీ
మళ్ళా మళ్ళా అంటేనే మీకు రావడం లేదండి ఇప్పుడు
లేదండి ఎందుకండి మళ్ళ ఏమి లేయమా అండి పండు కొనే ఉంటాము అండి
దాని తర్వాత మళ్ళా మీరు ఉద్యోగానికి వెళ్ళాలి కదండి నైట్
ఉద్యోగనికి ఒకటికీ అంటె
వన్ ఓ క్లాక్ అండి
హ్
మీరు మళ్ళీ నిద్రపోతారు కదండి అందుకు
సరే లేండి
ఇప్పుడు చిన్న కూడా పడుకోందండి కాబట్టి ఫోన్ అవైలబుల్ గా ఉంది తర్వాత లేచిన తర్వాత ఫోన్ చూడాల కదండి అమ్మాయినా
ఈీ
కదండి
సరే అండి
అ అండి
పడుకొని నేసిందా అంటే సగం సగం నిద్రలో ఉన్నామండి
నువ్వు కూడా నా
నాకేం అంత నిదర రావడం లేదండి
ఏమో నీతో మాట్లా ఉన్నావు
ఏమండి
మీ అమ్మతో మాట్లాడినావా
లేదండి ఇంకప్ప హాస్పిటల్ పనుల గురించే మాట్లాడతా ఉన్నా అంతే అండి
సరే తిరుపతికి ఎప్పుడండి
అదే అండి ఎల్లుండి ఎల్లుండి మార్నింగ్
ఓకే ఓకే
అవునండి చెప్పండి ఏదో ఒకటి
మళ్ళా ఎప్పుడు వస్తాదండి తిరుపతి నుంచి
ఆరోజు ఈవినింగే బయలుదేరేస్తామండి
దేంట్లో అండి కార్లో పోయొస్తారా
ఆ అవునండి
ఓకే
రేపు క్యాటిన్ పెట్టే వాళ్ళే ఎల్లుండి డాడీ సమాధి దగ్గర క్యాట్రింగ్ అంట అండి
త్తం రెక్టు తిరుపతి కడప రెండు
అర్థం కాలేదండి
కడపలో ఇక్కడ పెట్టాలి తిరుపతిలో పెట్టాలంటే ఎట్లండి మీరు ఎత్తుకొని పోతారా ఫుడ్
లేదండి అక్కడ వాళ్ళకి బ్రాంచ్ ఉంటది అలా అండి
ఓకే అండి
బాయ్ మా తాత మేము ఎక్కడ కోర్టుకు ఏస్తామొ అని చెప్పి భూమి అమ్ముకునేశాడంట అండి
గది చెప్పినాక మీకి ఉమ్మ్
మాట్లాడండి ఏదో ఒకటి షాప్‌లో ఉన్నారా
షాప్ ఏం లేదండి మీరేదో ఎక్స్పెక్ట్ టేషన్స్ పెట్టుకున్నారు దాని మీద ఇప్పుడు పోయినా అనేసి
లేదండి ఆయన పెట్టు ఆయన అమ్మేసింది డాడీ చనిపోయిన భూమి అండి
అహ ఉమ్మ్
ఇంకా మామిడి తొక్కులు ఉన్నాయి కదండి
ఓకే ఓకే అండి మీది పెళ్లి అయిపోయినకా ఏస్తారా అండి
పెళ్ళయిపోయినాక వేయాలని అనుకున్నామండి కానీ ఇప్పుడు ఈయన అమ్ముతున్నాడు కాబట్టి అది కూడా అమ్మే ఛాన్స్ ఏదన్నా ఉందేమో అని మా డౌట్
ఓకే
ఇంకేమండి మీకు ఇష్టమైన పండగ ఏమన్నారు దివాళి అన్నారు వినాయక చవితి అన్నా అయినా మీ ఫేవరెట్ ట్రిప్ ఏదండి ఇప్పటి వరకు వెళ్ళిన దాంట్లో అంటే మనం కాదండి మీ లైఫ్ టైమ్ లోనే చిన్నప్పుడు గుర్తు లాంటివి కాదండి నేను చెప్పేది గుర్తొచ్చిన తర్వాత ఈ ట్రిప్ బాగుంది అన్నట్టు
పాండిచ్చేరి ట్రిప్ అండి
నాతో ఒకటే కాదండి
అదే ఫ్రెండ్స్‌తో అండి
ఓకే
ఎంటే వాటర్ ఫాల్స్ తిరుపతి పక్కన ఒక వాటర్ ఫాల్స్‌కి ఎళ్ళాము అదండి
అచ్చా అచ్చచ్ అది బెస్ట్ ట్రిప్పు మీరు వెళ్ళిన వాటిలల్లో అంటే అంతటికంటే
అవునండి అది మళ్ళా పాండిచ్చేరి కొంచెం దూరం ఉంటే పాండిచ్చేరి పక్కనైనా ఓకే అంటే ఆర్డర్స్ అవుండి
ఓకే ఓకే అవును మీ ఫ్రెండ్స్ ఆ రోజు ఏం చేశారండి
ఏ రోజు అండి
ప్చ్ మీ ఫ్రెండ్స్ తో వెళ్లారు కదా అప్పుడు
వాటర్ ఫాల్స్ కా అండి
కాదండి పాండిచ్చేరికండి
ఏం చేయలేదండి తిరగడం స్విమ్మింగ్ ఫూల్లో దూకడం
ఆ నాకు డౌటే అండి మీ వాళ్ళు అక్కడ ఏం చేయలేదా నాకు అబద్దం చెప్తున్నాడేమో అని
ఏందండి
అంటే అక్కడ పాండిచ్చేరిలో లిక్కర్ అవన్నీ తాతారు కదండి
అది లేదండి
ఒట్టేసి చెప్పండి నేను చాలా సార్లు అడగాలనుకున్నానండి మీరు అందరు పోయినారు కదా అందరూ అట్లా ఉంటరు కదా
ఏమన్ను ఫస్ట్ అఫ్ ఆల్
మీరు పోయిన గ్యాంగ్ లోనా అండి
అవునండి
ఓకే అండి నాకు ఇంకెప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి తాగినారని తెలిస్తే ఏం చేస్తానండి నేను
మీరే చెప్పాలండి
అది మీకు అల్రెడీ చెప్పినానండి మళ్ళ ఏంది కొత్తగా చెప్పేది
వదిలేస్సావా అండి
అవునండి
సరే అనిపి
మీరు నా దగ్గర దాచిపెట్టినా కూడా అంతే అండి దాచి పెడితే ఇంక నేను మీ మొఖం కూడా చూడను అండి లైఫ్ లో
ఓకే అండి
ఓకే కదండి మీకు
ఓకే అండి
ఆ అండి నిజంగా చెప్పండి అయితే యాక్సెప్ట్ చేయడానికి కాదు
నిజంగానే అండి
ఒట్టేసి చెప్పండి
నిజంగా అండి నేను తాగలేదు అండి ఎవరికి నా ఆ ట్రిప్ మొత్తం ఏం అంతగా తాగేవాళ్ళు ఎవరు లేరండి
నేను అదొకటి కాదండి నే చెప్పేది ఫ్యూచర్ లో కూడా అండి నేను అడిగేది
ఫ్యూచర్ లో మీ పర్మిషన్ లేకుండా ఎట్టండి
పర్మిషన్ అనేదే లేదండి ఇంకా అర్థమైందా అండి మీకు
ఉన్నాయి కదండి చెప్పిన అవి
ఏమని
యే సరే మీకు ఎంచుతున్నప్పుడు సరే ఎప్పుడు ఒకసారి తాగచ్చలేదు ఈ గేమ్
ఎప్పుడు అండి చెప్పాను గుండెలమీద చేయివేసుకొని చెప్పండి
అవునండి మీరే చెప్పారు
నేను ఆ జాబ్ వచ్చినాకంటే చిన్న చిన్న జాబులు కాదండి మీకు ఒక ఏజ్ వచ్చినాక అండి నేను చెప్పింది మీరు పెద్ద
యాభై ఏ అవునా
థర్టీ పైనా అండి
థర్టీ ఆ
అవునండి ఏమండి థర్టీ అయితే మీరు ఆల్రెడీ ట్వంటీ టు ఎయిటీ ఇయర్స్ వెయిట్ చేయలేర అండి
సరె సరే
నేను అదే కదండి చెప్పేంది మీరు పెద్దయినాక అంతా మ్యారేజ్ అయిపోయిన తర్వాత
నొప్పు ఉందండి ఇక
అట్ల కాదండి ఇంకా మీరు చిన్నపిల్ల్లోడే మీరు లైఫ్
ఇంక పెళ్లి అయ్యేది జాబ్ వచ్చిందంటే ఆ అప్పుడు జాబ్ వచ్చినాక తెలిసి అందు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి జాబ్ వస్తుందండి ముప్పై ఏళ్ళకి ఎవరికి జాబ్ రాదండి జాబ్ చేస్తా ఉంటడు అలాంటప్పుడు అది ముందు చెప్పాలండి
ఇప్పుడేమి ఇప్పుడు తాగకపోతే మీ నరాలు కట్టయిపోతాయంండి ఇరవై ఐదు కె తాగాలని ఏమన్న ఫిక్స్ చేసుకున్నారండి
లేదు లేదండి ఊరికె నాకు ఎందుకు చెప్పపోయదండి అట్లాంటప్పుడు అనేసి
నేన్ అప్పుడే చెప్పానండి మీరు పెద్ద అయినాక మన అందరికి మ్యారేజ్ అయి పోయిన తర్వాత దాని తర్వాత అప్పుడు కూడా ఎప్పుడో ఒకసారికి యాక్సెప్ట్ చేస్తాము అని
సరే అండి
మీకు ఎందుకండి అంత గుల గులగ ఉంది వాళ్ళతో చేయాలని
నేమోన అండి ఇప్పుడు
ఇప్పుడు గొడవ పడుతున్నారు కదా నాకు ముందే చెప్పాలి మీరు ఇది అది అని
అవు నార్మల్గ అప్పుడ ఒకటి ఇప్పుడు ఎందుక చెప్ప
నేను నా మాట మీద ఉన్నాను నేనేే మీరు పెద్ద అయినాక అన్నా ఆ పెద్ద ఎప్పుడైతార అని మీరు అడుగుండాలి
సరే సరే ఒకే
హ్మ్ అవును మీ మధ్యలో నాకు తెలిసిందంటే మీ ఒక చిన్న మిస్టేక్ చాలండి నేన్ వదిలేసి వెళ్ళిపోవడానికి
సరే అండి నేన్ ఉంటా అండి
చూద్దాం ఏమండి తెలియకుండా చేస్ తార్ కదా మీరు ఎక్స్పర్ట్స్ కదా అండి మీరు దాంట్లో తెలియకుండా చేసే దాంట్లో
లేద్ లేదు లే అండి
నేను ఎట్ల నమ్మాలండి మీరు అన్నిీ చేసేవం
సరే అండి నేను మళ్ళీ చేస్తా ఉన్నా